ఓ
వినపడుతుందండి
ఆ వినపడుతుందండి
అవునా ఏం చేస్తున్నారండి
ఏం లేదండి ఉన్నాం ఓకే మీరేం చేస్తున్నారు అవునండి
ఆ హా
ఆ
మీ రిలేటివ్స్ వచ్చినారండి
అవునండి
అవును ఎందుకండి
ఏం లేదండి ఊరికే వచ్చారు
అవునా ఏం చేశారండి వాళ్ళకి స్పెషల్
ఆ అంటే ప్రిపేర్ ఆ డిన్నర్ కట్లా ఏం కాలండి జస్ట్ ఊకే వచ్చి చూసి మాట్లాడి వెళ్ళిపోతారు అంతే
అవునా మళ్ళీ మీరు భోజనం పెట్టారా వాళ్ళకి
వాళ్ళు ఆల్రెడీ తినేసి వచ్చారంట అండి
అడిగి మీరు చెప్తున్నారో వాళ్ళు చెప్తున్నార ఆ విధంగా ఎవలు అంటే మీరు యాడ్ చేయాల్సి వస్తుందని ఆ విధంగా మాట్లాడుతున్నారా
అలా అలా ఏం లేదండి చేసి పెట్టడం మాకు చాల ఇష్టమే పెట్టడం ఇష్టమే కాబట్టి
ఆ అంటే మన తెలుగు సాంప్రదాయం ప్రకారం మనం ఎవరైనా బంధువులు
ఇంటికి వచ్చినప్పుడు మనం ఏదో ఒకటి పెట్టలా కదండి అందుకే వాళ్ళ కోసమే ఏదైనా స్నాక్స్ ఓ అలా పెడతాము
స్నాక్స్ అంటే ఏం తీసుకొస్తారండి చిప్సా
ఆ చిప్స్ ఇంకా అలాంటి వండి మిక్సరా ఇంకా కేయలాంటివి ఏమన్నా స్వీట్స్
ఏం స్నాక్స్ అంటే ఇష్టం అండి మీకు
నాకా నాకు ఇలా చిప్స్ ఇలా తింటానండి
చిప్సా ఒకటనా అదే యావే
ఓన్లీ పొటాటో చిప్స్ అండి
ఓటేనా ఇష్టం మీకు
ఆ అవునండి ఇంకా మిగతా ఏమి తినను ఇంకా ఇంకా రెడ్ కలర్లో ఉంటాయి చూడండి అవి ఎందో నేమ్ గుర్తుకు రావడంలా
రెడ్ కలర్ లో చేదు చేదుగా ఉంటాయి అవేనా
పొడువుగా ఉంటాయి చూడండి
ఓ వాటి పేరు తెలిదండి నాకు
అయ్యో నేను కూడా సె ప్రస్థానం మర్చిపోయినానండి అప్
అంటే మీకు ఇష్టం కానీ వాటి పేరు తెల్దా
ఇప్పుడు సడన్ గా గుర్తుకు రావడం లేదండి
అవునా కొంచెం టైం తీసుకోండి దాన్ని చెప్పడానికి
ఆ గుర్తుొచ్చినప్పుడు చెప్తానండి మీరే మీరే మీకేమి ఇష్టం ఇష్టం మీరేం తింటారు
నాకు అన్ని ఇష్టమ అండి ఫుడ్ అయితే చాలు
ఏదైనా సరే తినస్తారంటార
అంటే టేస్ట్ బాగుంటే తింటామండి
అవును
ఎక్కువ నాన్ వెజ్ అయితే కొంచెం టేస్ట్ బాగుంటది కదండి నాకు ఎందుకొ నాన్ వెెజ్ నచ్చుతదండి
అన్ని తింటాను అండి చికెన్ మటన్ ఫిష్ ప్రాన్స్ ఇవన్నీ తింటార మీరు అవునా
మేమంతా ఉభయహార్లండి
అంటే హెల్త్ కూడా మంచిదిలే అండి మంచిగా మనం వెజ్ లో ప్రోటీన్ తీసుకు కోకపోయినా ఇలాగే నాన్ వెజ్ లో ప్రోటీన్ ఉంటుంది
అదే అండి వెజ్ తినడం వల్ల మనకు ప్రోటీన్స్ అవన్నీ వస్తాయి కాబట్టి ఆ విధంగా అదే కాదని ఎక్కువ ఇష్టపడతాం కదండి నాన్ వెజ్ అంటేనే
అవునవును ఏ వీక్లీ ఆ తింటానండి బాగా మీరు ఎన్నిసార్లు తింటారు వీక్ కి
వీక్ కి ఒకసారే అండి
అవును
అది ఇంకా చేసుకుంటాం సండే ఒకటే అది కూడా
అవునా అండీ
ఆహ నేను మా ఫ్రెండ్ ఉన్నామండి ఇక్కడ ఇద్దరు కలిసి చేసుకుంటామండి లేదండి రూమ్ తీసుకున్నాము మేము
అవునా కాబట్టి ఇద్దరు చేసుకొని ఓపిక ఉంటే చేసుకొని తింటారు
లేదండి ఓపికున్నా లేకపోయినా సండే మాత్రం చేసుకుంటామండి
ఆ ఎందుకంటే నాన్ వెజ్ కాబట్టి కదండి
అవునండి ఇంకా మనము చానా రోజుల తర్వాత తింటాం కదండి అదీ ఇక్కడగా ప్చ్ మనం ఇక్కడ ఇప్పుడు ఉంటాను కదండి ఎప్పుడు చూసినా చికెన్ అది ఒకటే చేసుకుంటున్నాం అండి ఇంకేం లేదు వేరే ఆప్షన్ మాకు ఇంట్లో ఉన్నప్పుడు ఉమ్ అది ఇది అంటే అమ్మ వాళ్ళు చేసి పెడతారు కాబట్టి
అవునవును అవునండి ఇంట్లో ఉండడం వేరు అలా సపరేట్ గా మనం ఉండడం వేరు
అవునవునండి అదే ఇక్కడ అనుకో మనము చేసుకోవాల్ల ఫిష్ అవన్నీ చేసే కంటే కష్టం కదండి చికెన్ అయితే ఏదో విధంగా మనం చేసేయచ్చు
అవునవును అవునండి చికెన్ అయితే ఏముంది ఎట్లోగట్లా అన్నా తినచ్చు ఫిష్ అవన్నీ అంటే బాగా బాగా చేసే వాళ్ళు ఉంటే
అదంతా బాగా క్లీన్ చేసె చేయాలి కదండి మనకు ఫస్ట్ క్లీన్ అంటేనే తెలిదు దాంట్లో
అవునా అండి ఎలా అండి మీరు నేర్చుకో పోతే ఎలా ఫ్యూచర్ లో చేయాలంటే ఎలా చేస్తారు
నాకొచ్చే భార్య ఏమైనా చేసి పెడుతుందని నేను అనుకుంటున్నానండి
అవునా అంటే ఇప్పుడు తనకు కూడా ఇష్టం లేకపోతే ఎలా అండీ
ఏందీ
క్లీన్ చేయడము తనకు కూడా ఇష్టం ఆ
బయట యాడన్నా చేయించుకొని వస్తానండి
అంతే అంట అంతేగాని మీరు నేర్చుకోను అంటారు అంతే కదా
అంటే నేర్చుకునేది కాదండి
హ్మ్
నేను ఎందుకు నేర్చుకోవాలండి నేను ఏమైనా చెఫ్ అయితన్నానా
అంటే ఇంట్లో ఎప్పుడైనా తినడానికన్నా కావాలి కదా చేసుకోవాలి కదా
అవునవును ఇప్పుడు ఎట్లాంటే
అంతేలేండి బయట కూడా మనం డబ్బులు ఇస్తే చేసే వాళ్ళు ఉంటారు కాబట్టి అలాగేనా అడ్జస్ట్ అయిపోవచ్చు
ఆ కష్టపెట్టకూడదండి ఈ కాలంలో అన్ని బయట దొరుకుతాయి కాట్టి నా దగ్గర ఏమంటే డబ్బులూండాలండి అంతే
అవునండి ఈ మా డబ్బులీస్తే ఏదైనా దొరుకుతన్నాయండి
అవునండి ప్రతి పని అయిపోతుంది ఇప్పుడు దాని వల్ల ఈ ఈ కాలంలో ఎక్కువ ఎవరు నేర్చుకోట్లేదు
అ
ఏమైనా మనకి వంటలు రావన్నా సరే యూట్యూబ్ లో చూసి ప్రైవసీ
అవును ఇప్పుడు ఈజీగా గూడా చేసేయొచ్చు అవును యూ యూట్యూబ్లో కూడా ఒకటి కాదు రెండు కాదు ఎన్నో వీడియోలు ఉంటాయి అంటే అన్ని దాన్లలో మనక్ నచ్చినట్టు చూసి చేసేస్ కోవచ్చు
టేస్టూ ఇంకో దాని పక్కన పెడితే ఏదో విధంగా మనకు తినే విధంగానే చేస్ కోగలం కదాండి
అవును
మీరు వంటలు బా చేస్తారండి
నేనా వంటల్ చేశానండి
మీరు కూడా యూట్యూబ్ చూసి చేస్తారా
అవున్ నాకి ఇంట్లో వాళ్ళనడుగుతానండి ఎలా చేయాలని ఫస్టు తర్వాత త ఆ లేదండి తర్వాత యూటుబ్ లో చూస్తాను అన్ని చూస్తాను నాక్ నచ్చినట్టు ఏసేస్తా అండి నాక్ ఏది ఈజీ ప్రాసెస్ ఉంటే అలా
ఎన్ని చూసినా లాస్ట్ కి ఇంకా మ్యాగీనే చేస్తారా అండి
మాగి అసల్ చేయమండి తక్కువ
అవున
అవునండి అంటే నోన్ వెజ్ అంటే ఓన్లీ బిర్యానీ మాత్రమే చేస్తా అండి ఇంకేమి రావు అంటే ర అంటే చేయలేదేప్పుడు ఓన్లీ బిర్యానీ ఒకటే
చేసిండేది మీరు కూడా
లేదండి మా పెద్దమ్మ ఉన్నారు మా పెద్దమ్మ బా చేస్తారు తనతో అడిగి ఏసి పీతనెలా చేస్తుందో అలా చేయడానికి ట్రై చేస్తానండి
అవునా బా చేస్తారండి అట్లయితే
హూ బా చేస్తారండి
హు మీకు మీరు అనుకుంటున్నారా లేకుంటే ఎవరైనా చెప్పినారా మీకు
ఆ తినే చెప్పారండి ఒకసారి ఎగ్ బిర్యానీ చేసానండి మా ఆయన్కి మా పెద్దమ్మ వాళ్ళు ఇలా తిన్నారు చాలా బాంది అని అన్నారు కాబట్టి నేన్ మీక్ చెప్తున్నాను
అవునా అండి ఏమో అండి ఇప్పుడు ఈ కాలంలో ఎట్లంటే ఎవరికి ఏం రాకపోయినా సరే నాకొచ్ అన్ చెప్పేసి
ఆ అలా చెప్పకోడం నా వల్ల కాదండి నాకలా రాదు కూడా మీరు ఎలా చేస్ కుంటారండి వంటలు మీరెక్కడ చూసుకుం టారు
మేము అంతండి ఇంకా యూటూబ్ లో చూసి చేస్కుంటామండి అవునండి మాక్సిమం అయితే మేము ఇంట్లో వాళ్ నడిగి చేస్ కుంటాము ఇక మా అమ్మ చే ప్పేకి ఇంట్రెస్ట్ ఉంటదండి మామ్మకి
ఊహు అవునా మీ అమ్మగారు బాగ్ వంటల్ చేస్తారా
ఆ మా అమ్మ బా చేస్తార నే వంట నే నెక్కువ ఇష్టపడతా మా అమ్మ వంట
అవునా మరి మీ వంట ఎలా తింటున్న రండి రోజు బా చేస్ కుంటారా లేదా
జీవితం అనేది మన చేతుల్లో ఏమ్ ఉండదండి ఎట్లా పోతే అట్లా మనం ఉన్న దాంట్లోనే బతుకుంటు వెళ్ళిపోవాలండి
అవును అంటే రోజు మీరు టిఫిన్ లంచ్ డిన్నర్ అన్ని చేసుకుంటారు
టిఫిన్ అవన్నీ లేదండి జస్ట్ టిఫిన్ అనేది బయట తింటాము
హ్మ్
నైట్ ఒకటే చేసుకుంటామండి అంతే
మధ్యాహ్నం కూడా తాలేరా
లేదండి మధ్యాహ్నము మేము మేము పోయే చోట అక్కడ పెడతారండి
ఓకే
ఆ అలా అని చెప్పేసి నేను మధ్యాహ్నం చేసుకోనండి
అవునా
ఆ ఇంకేమన్నా సరే ఈవినింగ్ ఒకటి చేసుకుంటాము అది కూడా రైస్ పెట్టుకొని యాదో ఒకటి కర్రీ బయట తెచ్చుకుంటాము మాక్సిమం లేకుంటే చేసుకుంటాం అండి మాకు ఓపిక ఉంటే
అంతేలేండి చేసుకోవడం మంచిదే కదా డబ్బులు కూడా మనం మిగిలియచ్చు
డబ్బులు మిగిలిలేదే కాదండి మన హెల్త్ కోసం మనం ఏమైనా
అవును అంటే రెండు హెల్త్ ప్లస్ ఇలా కూడా మనం కొంచమన్నా సేవ్ చేయచ్చు కదా ఎక్కడో ఉండి మనం కష్టపడు కుంటా డబ్బులు సంపాదిస్త ఉంటాం ఇలా వేస్ట్ అయితే కూడా బాధాగానే ఉంటుం
అవునువును ఎంత ఆలోచిస్తాం కదండి ఒక రూపాయి పెట్టాలన్న ఆ అలాంటప్పుడు సేవ్ చేసుకుంటామండి మాక్సిమం
అ అవునండి సేవ్ చేసుకోవాల
అదే అండి ఇంక మేము ఏం చేస్తాం అంటే ఇంక కర్రీ తెచ్చుకుంటాము లేకుంటే మేమే వంట తీసుకుంటాము
హ్మ్
ఆ వంటగాని బానే చేసుకుంటామండి
అవునా
మరీ ఏమంటారు వీళ్ళకి రాదు అనే విధంగా కాకుండా
ఆ
మరీ ఎక్కువ కాకుండా తక్కువ కాకుండా ఒక మీడియం లెవెల్ లో ఒక టేస్ట్ మంచిగానే ఉంటదండి మేం చేస్తే
అంతేలేండి అది చేసుకోన్ మన ఇంట్లో చేసుకునేది కా టి ఏదో ఒకటి బాగుంటది
అవునువునండి
ఆ
మీరు మంచిగా చేస్తారా ఊరికే నార్మల్ గా ఓకే ఓకేనా
అంటే కొన్ని కొన్ని వంటలు బాగా వస్తాయి కుదురుతాయి అంటే చేసిన ప్రతిసారి మంచిగానే రావాలంటే రావు కదండి
అవునువునండి పాతకాలం మనుషులుయితే బా చేస్తారండి వంటలు వాళ్ళకి ఎందుకంటే వాళ్ళకి బా చేతిలోనే ఉంటదండి వాళ్ళు చేయి పడితే చాలు టేస్ట్ వచ్చేస్తది ఆ అవునండి సరే అండి ఉంటానండి
ఆ బాయ్ అం
థాంక్ యూ అండి